హలో హలో
హలో హలో మేడం బాగున్నరా
ఆ బాగున్నా మేడం మీరంతా బాగేనా
ఆ బానే ఉన్నాం మేడం ఎట్లుంది మేడం వాతావరణం వినం అక్కడ
వాతావరణం చెప్పేటట్టు లేదు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండూంది మా దగ్గర
ఆ మా దగ్గర కూడా మేడమ్ మొన్నయితే ఫార్ టీ ఎయిట్ అసలు ఎట్లా అంటే ఉన్నట్టుండి గడ్డివాములనం ఉంటాయిగా వాటంతటవ్వే మొత్ మొత్తం కాలి లే అసలు ఆటోమేటిక్ గ కాలి అటు సైడ్ ఉన్న పొలాలన్నీ కాలిపోయినాయి చాలా నష్టమైంది మీకేల్లిలాంటి ఏమనా జరిగినాయా మేడం అట
ఏ మా దగ్గర ప్రాణాలు పోయినాయి ఒకే రోజు పద్దెనిమిది మంది చని చనిపోయిన్రు మా దాంట్లో ఆ మా ఊర్లో ఎండలు తట్టుకోలేక
అంటే వడదెబ్బ గిన్నం దాకి చనిపోయరా లేకపోతే ఇట్లేవరైనా కాలి గిన చనిపోయరా
ఆ
ఎట్లా మేడం
లేదు హార్ట్ వర్ ఎండ్ వడదెబ్బా
వడ దెబ్బ తాకిందా అంటే ఏజ్డ్ ఎంత ఎంత ఏజ్డ్ ఉన్న వాళ్ళు
ఏజ్ అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఏజ్ లేని వాళ్ళు మ్మ్ చిన్న పిల్లలు కూడా ఇట్లా మా ఎవరో కాదు మా మన్మరాలయితే హాస్పిటల్ల్లో జాయిన్ చేసినము ఇప్పుడు కొద్దిగా పర్లేదు ఇరవై వేలయింది
అయ్యో అయితే అంటే ఇప్పుడు చిన్నపిల్లలకెట్లోస్తుంది మేడమది
వడ దెబ్బ కొట్టి ముఖమంతా రెడ్ గా ఇట్లా పొక్కులు అది
ఆ అవునా పొక్కులొచ్చి ఇన్ఫెక్షన్ అయింది ఇగ
ఆ అది విశేషం ఇగంతే ఇప్పుడు మనం వాతావరణానికి ఏం చేస్తాం చెప్పండి ఈ మన జాగ్రత్తల మనం ఉండాలి పొద్దున్నే పిల్లలకి రాగి జావన నిమ్మరసమ జ్యూసులు మొత్తానికి లిక్విడ్ పదార్థాలు బాగా ఇవ్వాలె కూల్ పదా కూల్ లిక్విడ్ పదార్థాలు నిమ్మరసం అన్నడు డాక్టరు అంబలి రగి జావా హు ఈ ఫ్రైలు కాకుండా ఒక మనం తినే ఆహారం కూడా మార్చామన్నాడు తెలుసా ప
అవును మేడం అంటే ఇప్పుడు పాపకి ఎంత ఏజ్ ఉంటది మేడం పాపకి ఎంత ఏజ్ ఉంటది అమ్మో త్రీ ఇయర్స్ పాప కే అంత ఇన్ఫెక్షన్ అయిందా ఎందుకు మేడం వెళ్ళేటన్న బయట గిన వెళ్లిర్ర
అంటే మా ఆ వాళ్ళ నాన్న అమ్మ చు చుట్టాలు చనిపోయింరని అక్కడికి వెళ్ళొచ్చిల్లు ఎండకి కథం పా పాపం తీసుకపోతే ఆమెకు కొట్టిన్నండు ఆట దెబ్బాయిగా
అబ్బా అంత చిన్న పిల్లని తీసుకొని ఈ రోజులలా వృధా ప్రయాణాలు చేయొద్దు మేడం అసలు
అదే కదా
ఆ ఇప్పుడు మనమే బయట కెళ్తే గింతంత సేపు కాలేదు అంత ఉక్కిరి బికిర అవుతుంది అలాంటిది చిన్న పల్లల్ని వేసుకొని
తప్పదు లేండి ఈగ చనిపోయరంటె వెళ్ళక తప్పదు కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసు కోవాలే నీడకుండడమా లేకపోతే ఏమన్నా ఆటోలో కూర్చొని వెళ్ళడంమా అట్లా చేయలే
ఆ ఆటోలో కూర్చున్నా మధ్యాహ్నం ప్రయాణం చేసేటట్టు లేదే వడదేబ్బా చెవులలా మ్
చిన్న పిల్లకు మరి అది వీళ్ళ ఏమైన్నా గొడలు లాంటివి పట్టు కపోయినా బాగుండు మ్ ఆమెంతా చిన్న పిల్ల అయిపోయింది ఇన్ఫెక్షన్స్ అయితే ఇప్పుడు అంత తొందర తగ్గట్లేదు మళ్ళీ
హుమ్
మా సైడ్ కూడా అలానే ఉంది రోజుకు ఇద్దరు ఒక్కరు అట్లా ఎవరో ఒకరు అయితే చనిపోతనే ఉన్నారు అసలు ఇక ఫార్టీ నుంచి సిక్స్టీ ఉన్నా ఆ ఉంటారుగా మేడం కొంచం ఎంగు అయినా ముసలి వాళ్ళు అయినా ఈ ఇంట్ల వాళ్ళయితే ఖచ్చితంగా పోతారు
అవును
మామూలుగా కొంచెం ఇంట్లో ఉండి జ్యూసు లు అవివి తాగే వాళ్ళే కొంచెం బెటర్గున్నారు
ఏం లేదు నేను లేవ్వడము ఇంత జొన్న అంబలి ఉంటుంది కదా
అవునవును అలాంటివి కొన్ని తీసుకోవాలే వాళ్ళు వాళ్ళకి తెలివక అట్లా చేస్తారు కాని
జోన్నంబలి అందులో ఇంత మజ్జిగా కలపడము లేకుంటే ఇంత నిమ్మకాయ కలపడం ఆ
వన్ టైం తీసుకుంటారా టూ టైమ్స్ ఆ ఈవినింగ్ కూడాఅదే
టూ టైమ్స్ ఆ వీళ్ళకి ఎప్పుడన్నా అవే దాహం వేస్తుంది ఇది అనిపిస్తే ఇయడమే ఆయనకు చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టి ఈయ్యడం హు
ఇంకా లేకపోతే ఇవి ఇంకా మనం కూల్ డ్రింక్స్ అవి తాగినా కూడా వేస్టే
అవును
అన్నాంగా అన్ని
ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఏం లేదండి నిన్న డాక్ట టర్ ఏమన్నాడు పాపకి కూల్ డ్రింక్స్ ఎలాంటివి పెట్టద్దు మీరు కావల్సే కూల్ డ్రింక్స్ లో ఇంప ముక్కయే చూడండి ఎందులో థమ్స అప్ లో
అవునవును అసలు వైట్ అయిపోతుంది
ఆ
అయినా థమ్సప్ తాగుతుంటే కూడా ఒక రకమైన స్మెల్ వస్తది కదా మేడం అది
అవును
ఫినైల్ వాటర్ లాగా అనిపిస్తుది నాకు
అవునవును
అట్లుంది బయట ఫుడ్డు కూడా బాలేదు అసలు ఏమన్నా మనం ఇంట్లో ఇంట్లో చేసుకునేటివే బెటర్ గాని బయట ఎక్కడ చూసినా కల్తీనే ఉంది
ఏం కల్తండి అన్ని మనం తినే తిండి మనం తినే ఆహారము అన్నీ అవే కదా
అవును ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఇవిడు రాండి వాటి మీద కెమికల్ లేంది అది పండు రానే రాదు
అవును
మరి ఇప్పుడు అన్ని కెమికల్ అయినాక ఇక మనకు రావా అంటే ఎందుకు రావు
అదేగద
మీరన్నా ఇప్పుడు కొంచెం ఇప్పుడు మీకు మామంటే ఫార్టీ ఉన్నాయి కానీ మాకైతే ఆ వచ్చేసరి మేమసలు ఉంటమో పోతమో
అదేగా ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎయి టి నైన్టీ సెవెంటీ లో ఉన్న వాళ్ళు మా ఏజ్ వచ్చేసరికి సిక్స్టీ మీలా చేసే వాళ్ళకు ఫాటీ
ఫాటీ కూడా ఉండనే ఉండదు ఇప్పుడోళ్ళల్లా
హ్మ్
కష్టమే పరిస్తి ఇప్పుడు చూత తెలవట్లేదా మేడం కష్ట తరంగా ఉన్నాయి పరిస్థితులన్నీ
అవును
అప్పుడు కరోనా టైము సెకండ్ వచ్చినప్పుడు ఎట్లుంది
అవునవును
ఏజ్డ్ ట్వంటీ నుంచి థర్టీ లోపు ఉన్న వాళ్ళే చనిపోయిరు కొన్ని రోజులు ఏమో పిల్లలకు వచ్చి చింది కొన్ని రోజులేమో మిడిల్ ఏజ్ లాస్ట్ కు బా హాటు మీద వచ్చి చనిపోయిరు మరి గట్ల ఉన్నప్పుడు ఏం చేస్తాం మేడం
అదే కదా
చూడు చూడాలి ఈ సంవత్సరం కూడా ఎండలు మాత్రం మస్తు ఘోరంగా మండిపోతా ఉండి ఎండలు తట్టుకో
ఏదో లినియోనియోనో లీనియోనినియో వస్తుంది జ జులై వరకి వర్షాలు ఉండవు పష్మిక్ మహాసముద్రంలో కూడా అలలు వెట్టి ఉమ్ ఇదైతది అని ఇస్తున్నారు
అవును మేడం మరి ఇప్పుడు వాతావరణం కూడా అట్నే ఉందిగా మేడం కానీ కొన్ని వి విలే జులల్లో మాత్రం వర్షం పడుతుంది మీకియేలా అటు సైడు ఏమన్నా వర్షం ఉందా మేడం
తస్ అది ఎంతసేపు అమ్మా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడి పోతే మనకి ఇంకా వేడి త ట్టుకోలేకపోతాం మనం
అవును ఆ పడ్డది ఏదో కొంచెం మరింత పడ్డా బావుండు
అదే గదా
అవును పడ్డంక తెల్లారి చూడాలి ఇగ వామ్మో
ఊ
అది పోనట్టు మళ్ళా పవర్ కట్ ఉంటుది
అవును
ఇంకా ఇబ్బంది అసలు బ్బా ఈ రోజులల్లో ఇంకా చిన్నపిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కా ఏ తి ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ గానీ
ఉమ్
ఇంక మా కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళు అయితే చాలా కష్టం
అదే
సలు ఎట్లుంటారు ఏమో గూడా అర్
ఏ సీ లు కూడా పని చేస్తలేవమ్మా ఈ రోజుల్లో ఏ సీ లు కూలర్లు కూలర్ లో గైతే అస్సలు గాలే రావట్లేదు
గాలొచ్చుడేమో అ వచ్చేగాలి కూడా ఎంత వేడిగొస్తుంది అసలు అంత వాటరు పోషినా కూడా అస్సలు వేడిగాలే వస్తుంది
అవును
ఈ బయట గాలి అంత టెంపరేచర్ బాగుంది బయట
అవునవును
ఒక ఐదు నిమిషాలు ఆడ కూసుంటే అన్నం అయ్యేటట్టే ఉంది
అంతే
అట్లుంది కాలు పెట్టే సిచ్యువేషనే లేదు అసలు ఇప్పుడు స్కూల్ నడుస్తుందా మేడం
లేదండి హాలిడేసు
ఇచ్చిర్రా ఎప్పటి నుంచి ఇచ్చిర్రు మీకు
ఫస్ట్ నుండి ఫస్ట్ వరకి మళ్ళీ
అంతేనా అంటే బిఫోరు రన్నింగ్ అయ్యింది అన్నడ్డు మళ్ళీ ఇప్పుడు మళ్ళ ఫస్ట్ నుంచి పోవాల్సిందేగా
అవును
మరీ ఇప్పుడు ఈ మంతు శాలరీ పడతదా మీకు
అవును పడుతుని
పడుతే ఎంత ఇస్తారు మాక్సిమం మీ సైడు
అందరికీ ఒకటే లెవలండి మీ సైడు ఆన్ ఆ మా మాది ఆంధ్ర కాదు మా తెలంగాణ
ఓకే ఓకే ఓకే ఓకే అట్లా అయితే ఓకే
ఊ
ఉ అటు సైడు ఆ మేడం
ఇంకే పరిస్థితి తన్నారా
తిన్నా మేడం తిన్నరా మీరు
తిన్నమండి
ఏముండుల్లి ఈ రోజు ఈ రాయనా ఈ రోజు ఫ్రైడేగా మీకు
ఆ లేదు ఫాస్టింగ్ లేదండి
ఈ రోజు లేదు ఆ ఓన్లీ గురువారంమేనా కర్రీ ఏం చేసిర్రు మేడం మరి
బెండకాయ పులుసు కందిపప్పు ఈ రోజు లిక్ విడ్ లాగా ఏదో ఒకటి ఉండాల్సిందే పిల్లలకి ఎండకాలం అసలు
లిక్విడే బెటర్ ఇప్పుడు అవును ఈ ఫ్రైలు ఏస్తే అది తినబద్దుదికావ అట్ల ఏమన్న అన్నం కూడ చూడరాదండి పళ్లెంల ఎయ్యంగనే ఆరిపోతుంది
అమ్మా పప్పుచారు చెయ్యి లేకుంటే బెండకాయ పులుసు చెయ్యి లేకుంటే చట్నీ ఇది ఇవి చెయ్యి రసంలాగ చెయ్యి ఇదే ఇదే
అవునా మరి అట్ల తింటానే వెళ్తుంది లేకపోతే ఇవి అన్నం గట్టిగా ఈ కూర గట్టిగ ఉండే సరికి అసలు తినబుద్ధి కాట్లే కొంచెం రసంలాగ ఉంటనేమో జారుతది కాబట్టి తొందరగ తినేయొచ్చు
అవునండి
అలానే ఉంది ఇప్పుడైతే మాది కూడ బెండకయ చారే ఈరోజు
బెండకాయ చారేనా ఆ అయింది అయిపోయినయ భోజనాలు మరి
ఆ తినేసిన మేడం అమ్మో ఇప్పటి దాకనా
ఉం
పన్నెండు ఒక పన్నెండు లోపే ఇగ
నేను ఇంక తినలేదండి ఎందుకంటే ప్రొద్దున అంబలి చేసినా
మీరు అంబలి తాగుతున్నరు కాబట్టికి వన్ టూ కయినా తినొచ్చు
ఉం లిక్విడ్ లాగ చేయకపో తే కష్టం అయితుంది అంబలి కూడ మనం మనది కాబట్టి మనం తాగగలుగుతున్నాం బయటదంటే తాగలేకపోతాం కదా
ఓ తాగలేకపోతే వాళ్ళంత మన లెక్క నీట్నెస్ ఎందుకుంటది మేడం అది
అవును
నీట్నెస్ ఉండదు వాళ్ళు ఏమేమో కలుపుతరు అల్లా అది ఒద్దు మనం ఏముంది కేజీ తెచ్చి పట్టిచ్చుకుంటే చాన రోజులు ఒస్తది
అంతే అంతే
దానికోసం రోజుకు ముప్పై పెట్టి తాగుడు అదయినా ఒక గిందంతా కూడ రాదది గ్లాసుల
అ తెచ్చి మంచిగా ఒక కేజీ రెండు కేజీలు పట్టిచ్చి ఓ రోజు పులవొస్తము పులవోసి తెల్లారి దాన్ని కలి తీసి పైనది మళ్ళ పక్కకు పెట్టుకొని అంబలి ఆ కాస్కొని మళ్ళీ ఈ కలిని కలిపి మళ్ళీ పిండి కలిపి పెడ్తం అట్ల రోజు చేస్త పులుపెక్కుతది పిండి మంచిగైతది అన్నట్టు
అవునవును అట్ల చేస్తనే టేస్ట్ ఉంటదిగా మేడం మళ్ళీ
ఆ
ఆ మేడం
ఆ చెప్పండి
అహా అట్ల పులియ పెడితేనే మంచిగ ఉంటది కదా అంటున్న లేకపోతే వేస్ట్ ఏ అది
అవును
సరే మేడ
బా ఓకే మేడం ఎప్పుడన్న కాల్ చేయండి మళ్ళీ
ఆ చేస్తా మేడం ఓకే
ఓకే
ఉ బాయ్